ఏమ కన్నాడు మినడి
ఏమ లేదు తిన వచ్చి తొందరగా పడికో గ చేయకు వేరే వాళ్ళు తింటాడు అయిపోతుద
ఎన్ని సార్లు కాల్ చేసినాము ఈ రోజు మీ పేరెంట్స్ కి
పడుకున్న తర్వాత లేపో నువ్ కాల్ చేసా
గిరి ఇని తప్పు ఒక రోజులో ఐదుసారి కాల్ చేయడం
మా డాడీ చెయ్యడా అబ్బయి మా డాడీ చేయ్యడం మా మమ్మీ టార్చర్ చేసేద ఇంట్ల చెయ్యో చెయ్యో చెయ్యో చెయ్యో మా మా డాడీ కూడా తిడతాడు ఊకే ఊరికే ఎందుకు చేయడం అవసరమా వాళ్ళకి పని ఉండదు అది ఇ అంటే ఏం అంతగాన అని మా మమ్మీ మా మమ్మీ మా డాడీ తిట్టుకుంటారు ఇంకా
మీ అమ్మకి ఎట్లాగాదు అదే ఎక్స్పీరియన్ చేయాలి పర్సనల్ స్పేస్ కావాలి
పర్సనల్ స్పేస్ అమ్మ అవన్నీ చెప్తే నాకు ఎవరో ఏదో ఉంది అనుకుంటారా చెప్పాను నేను
ఫిరు బుగడో బు సే రతే తు జిందగీ భ
హ
ఐదు సార్లు కాల్ చేస్తనును చెప్పావు నాకు ఉ ఇప్పుడు అయదు కదా ఇంకెక్కువ చూస్తారేమో కదా ఆ
ఏమో తెలియదు
ఏదదూ
హలో
ససురాలు పోయి కూడా పదిసార్ మాట్లాడు ఒకవేళ బెంగళూరుకి వెళ్తే ఇక ఎట్లా ఉంటావు నాకు అర్థమవుతలే హైదరాబాద్ లో
దోమలు అక్కనే కర్సి అక్కనే చనిపోతున్నాయి
దుప్పట్లో
రక్తం తీసుకొని తీసుకొని అది మొత్తం హెవీ అయిపోయి పాటలు పగిలిపోతున్నాయి
లైవ్ లో లో ఒకసారి కూడా చూడలేట్లా
చూడలే
అంటే అది ఫుల్ ఆహా ఫోటో ఉంది ఫుల్ తాగి లైక్ పక్కన ఎక్కడన్నా ఉంటే దాన్ని చంపు కానీ అదే బ్లాస్ట్ అపోద్దు నాకెళ్ళం చూడులో కూడా కాన్ఫరెన్స్ అయింది కదా ఇంకెప్పుడు వస్తుంది వీళ్ళది
ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత
బ్లాక్ చేస్తారు
మార్క్స్ తక్కువ ఇస్తుందంటా ఆమె నాకు
ఎవరు.
ఆమె ఆమ.
ఏ మాక్స్ ఏం చెప్పలేదా మాక్స్ గురించి ఏమన్నా అన్నదా.
అన్నది. ఆక్సెప్ట్ చేయనమా. నాకు తెలియదు గాని
చెప్పలే అలా ఏం చెప్పలే ఏ విన్నా కదా మొత్తం కాన్ఫిడెన్స్ అలా ఏం చెప్పలే అది కు ఇస్కోన్ ఇస్కోన్ మెసేజ్. వచ్చేద్దా నాకు.
ఏమని
నీ బర్త్డేకి అన్నదానం చేయొచ్చు అంటా. బయట అటూ ఇటూ సెలెబ్రేషన్. న్ కాకుండా లైక్ నువ్వు డొనేట్ చేయొచ్చు మనీ నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళి సేవ చేయొచ్చు ఫుడ్ ఇయడం అది చేయొచ్చు అంటా. సో ఫిఫ్టీ చిడ్రెన్కి. చెప్పేది నేను కాస్ట్ ఫిఫ్టీ చిల్డ్రన్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్. స్ వత్రిట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బయట ఇద్దరు ముగ్గురుకీ పార్టీ తీసుకోపోతే అంత అయితాది ఫిఫ్టీ హండ్రెడ్ అయితుంది నలుగు ఐదురిని తీసుకుపోతే ఇది యాభై యాభై చిల్డ్రన్స్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట వందకి వంద చిల్డ్రన్ కి మూడు వేలు రెండు వందల చిల్డ్రన్ కి ఆరు వేలు పది వేల చిల్డ్రన్ ఉంది డైరెక్ట్ తెలుసా పది వేల చిల్డ్రన్ కి పది వేల చిల్డ్రన్ కి మూడులక్ష ల రూపాయలు
అరే బాగుంది గా
బాగుంది దీనిలో కింత ఫొటోస్ కూడా చూపిస్తున్నారు ఎట్లా అయితదని మస్తుంది ఫుడ్ కూడా నార్మల్ రైస్ మంచిగా పులావ్ ఒక రోటి కొంచం దహి కొంచం సాంబార్ మంచిగుంది
బాగుంది మొన్న నేను అది తీసుకెళ్ళనావు కదరా
హుమ్
అది ఇప్పుడు నచ్చింది నాకు అలా
ఎడికి ఏసుకెళ్ళా నాకు అర్దంకాలే
మారేజ్ కి
ఓహోహో ఆడ గుడా ఎవడైనా వస్తే తినొచ్చు అంటే అందరూ తిన్నాకా తర్వాత బెగ్గర్స్ ఇట్లాంటి వాళ్ళు వస్తరు పాపం బా తిన తినమనే అంట స్టార్టింగ్ లో అల్లో చేయం అందరు వచ్చినప్పుడయితే ఎలావ్ చేయరు ఎందుకంటే బాగుండదు అందరు వెళ్ళిపోయే తర్వాత బెగ్గర్స్ కొన్ని హోమ్లెస్ పీపుల్ వాళ్ళు వచ్చి తింటారు మేము ఆపం ఇంక ఏం చేసుకుంటాం ఎక్స్ట్రా రైస్
ఎవరు ఆపరు మరి
హుమ్ ఆపుతారు చాలా చూసయితే ఆపర్లే మాకు మా బ్లడ్ లోనే ఉంది సేవ చేయాలి సేవా చేయాల అని చెప్పి అందుకే మేము మీకు గుడా సేవ చేస్తాం ముస్లిం వారు దాని ఆపోజిట్ అయితే అవ్వదు మీ కామ్ మీకే సేవ చేస్త వేరే వాళ్ళకి సేవ చేయ ఇప్పుడు దర్గాలో అన్న మీకుంటాద ఆ దర్గాలో అన్నదానం మస్జిద్ లో అన్నదానం ఉంటే ఇఫ్తారీ పార్టీ ఉంటది గ ఆ ఇఫ్తారీ పార్టీలో మీ కామూలే ఉంటారు లిటరలీ అమ్మాయిలు కూడా ఉండరు అబ్బాయిలే మొత్తం మీరెలావుడి కాదు దారుూ వగర పితే తుమ్హారే కామ క లో వసి రతే వ పే
దారుూ క్యోపిిత
ఇతలోవత నా ఫ్రెండ్స్ ఆగరు ఇఫ్తార రోజ ఇఫ్తార కదావతారు
ఇచ్చ అయితే ఇఫ్తార్ లో తాగతరు
ఏ మన్న నేను చూసా కూడా ఇఫ్తార్ లో తాగుతరు అందరు కాదులే నాట్ ఎవ్రీ వన్ కొంత మంది మీ దాంట్లో ఎట్లా తెలుసా అసలా మొహమ్మద్ ఫుల్ తాగుబోతోడంట మొహమ్మద్ వాడు అంటుండు వేరే వాళ మీకు అంటుండ వాడు తాగొద్దు మీరు అని చెప్పి తాగుతే హ రామ్ అంట చెప్పు లిటరలీ వాడే తా తాగబోతోడు వాడు మిమ్మల్ని ఆపుతాడా ఏం రోల్ మోడల్ వాడు అట్లానే చాలా ఉన్నాయి కాంట్రడిక్షన్స్ అ అట్లా వత్త ఆట వచి సిక్స్ డేస్ లో క్రియేట్ అయిందని గుర్తుందా నువ్వు నేను ఫస్ట్ కలిసినప్పుడు నువ్వు నాకు ఏమన్నావు తెలుసా క్రిస్టియన్స్ మీ దగ్గర నుండి కాపీ కొట్టారు అని తెలిసి క్రిస్టియన్స్ ఇంకా మీ దాంట్లో సేమ్ ఉంటాయి అన్ని అని చెప్పి చెప్పినాము నాకు నాకు అప్పుడే అంత నాలెడ్జ్ లేకుంండే కదా మీ దాని గురించి ఇప్పుడైతే నవవు వదు నా దాని గురించి సే న కూడా బిలీవ్ నేను కూడా బిలీవ్ చేసినా నేన్న నాకు తెలియదు నేను కూడా నీ మాటని బిలీవ్ చేసిన క్రిస్టియన్స్ మీ దగ్గర నుండి కాపీలు కొట్టి మొత్తంని నేను అనుకున్నా తర్వాత తెలిసింది నాకు ఇస్లాం ముందనే వచ్చిందని చెప్పి క్రిస్టియానిటీ ఇంకా పాతంది దానికన్నా పాతది జూవిజం జూవిజం ఫస్ట్ వచ్చింది దాని తర్వాత క్రి చ్చనడి తర్వాత మీది ఏ మొహమ్మద్ టైం పాస్ క ఒక రిలీజన్ క్రియేట్ చేసిడు అదే ఇస్లాం నాకు తెలుసుదు మొహమ్మద్ కి అనిపించిందేమో ఏ అందరుూ రిలీజన్ రిలీజన్ అంటారు కదా నేను కూడా కొత్త రిలీజన్ క్రియేట్ చేస్తా అని చెప్పి మొహమ్మద్ అనుకోండి వాళ్ళు చూశాను అయింది ఆ రిలీజన్ ఒకటి కళత రిలీజన్ అయింది
ఆ
నాలాగతే నేను సరం బాస్క్తి మొత్తం చూసినా కదా ఆవి కూడా అలానే ఉంటాడు చ
అతను బతికే ఉండా మాటలు వస్తున్నాయి అతనికి మ
ఆ రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుందంట ఇంకా వడిం రాలే కానీ అప్పుడు చూసినప్పుడుయితే బ్రీతింగ్ చేస్తుండే కొంచెం మూమెంట్ ఇస్తుండే హెడ్ మూ్మెంట్ చాలా టైం పడుతుందిలే రికవర్ అనికి కానీ వాడు వస్తే చాల చూడు ఇంకా ర్యాంప్ ఉంటది వాడింకా భయ మొత్తం చెప్పేస్తాడు విరాన్ ఎంత వేష్ట అది ఇది అ మొత్తం చెప్పేస్తాడు ఇక మా దేవుడు వాడిని కాపాడినంతస్తుమలుస దేవుడు దయా స హరహర మహాదేవ
నేనది చూసిన బంగ్లాదేశ్ లో
ఏండ్
హిందువు నొక్కని చంపేశారు కదా అది ఊరి వేసి బట్ట లేకుండా కొట్టి
డైరెక్ట్ వాడిని ఎద్ద ఇంకోండి డైరెక్ట్ పెట్రోల్ వేసి డైరెక్ట్ ఫైర్ పెట్టిస్తుంది ఇంకోకి ఒకనికి
ఇంకా అమ్మాయి అమ్మాయికి కూడా చంపేశళులాగే
వాళ్ళు అట్లేమి చంపరు రేపు చేసి చేసి రేపు చేసి చేసి చంపుతారు టార్చర్ చేసి అమ్మాయిల్ని ఎట్లీస్ట్ అబ్బాయిని అయితే వాు చంపేస్తారులే అలాగ అమ్మాయిని అట్లు ఉద్దరు వాళ్ళు గ్యాంగ్ రేపు చేసి రేపు చేసి చేసి చంపుతారు మీ దాంట్లో ఎంత దారుణమే అసలు ఆ ఒక్క ఏంటి నెక్స్ట్ కాల్ లో చెప్తా మస్తు ఇంట్రెస్టింగ్ అప్పుడు టెన్ థర్టీ దాకా మాట్లాడతా నెక్స్ట్ కాల్లో ఒకటి నేను విషయం ఉంది అని చెప్తాను కట్ చేస్తున్నా ఇంకోసారి కాల్ చేస్తా చూడు